ఆన్సర్ రాలేదు కొంతక్ ముందు కాలో. నేన్ జేయంగానే చేసినావా నేను చేయంగానే చేసినా మటనే. నేన్ కట్ చేయంగానే చేసినావ్ కదా వీటినే మ. చేల్లా గూడా ఇంతక్ ముందు. నేన్ గిట్ట కట్ చేయ్యంగానే ఎమ్మట్ల నోక్కింది. నేన్ సడ్మిట్ ఏ జేయ్యలేద్ రిప్.
ఉహుమ్.
ఆ మా చెల్లె అంటంది ఇగ, అక్క నేన్ జేజే కానే ఇగ పస్ట్ కాల్ జేత్తే, నువ్ ఇట్టా జేత్తే నన్ను ఎవూలు యే చే. చేదాంటంది. మీక్ జేప్తలేవే మనం స్తున్నది ఒక ఆమె, నా దోస్తులు ఉన్నది ఇత్తలేదు ఏడువచ్చు అని నేనంటే. ఉత్తుత్తిగానే ఏడుత్తది మా చి. ఇలా ప్రతీదానికి. ఉమ్ మొన్న ఫోన్ జేసి అంటంది కదా. ఏట్. తన్ బిడ్డ ఏడుస్తాంది, అది ఏడుస్తాంది ఇగ ఏమైందే అన్. ఈ పిల్లా అస్. అసలు అన్నం తింటలేదక్క అన్. అన్నం తిను అంటే ఏడుస్తాందే, అది ఏడ్త్ తాంది నన్ను ఏడిపిత్తంది అంట.
బాగా సేన్సిటివ్ ఏమో మీ చెల్లె.
చిన్నపిల్లా. సుందరమే మ్యారేజ్ చేసేసింది మా అమ్మ.
ఎందుకు మరి అట్లా చేసిందో.
తొందర్గా చేసేసింది.
అందరీ కంటే చిన్నమేనా.
నడిపామే ఇంకో ఆమె ఉంది చిన్నమే.
ఇంకా ఉందా పెళ్లిగానామే.
నేనే పెద్ద, ముక్కురం ముగ్గురం మేం
హ ఆ హా అబ్ అ ముగ్గురా నువ్వు ఫస్ట్ ఆమె సెకండ్
బీరకాయా? నా ఫోన్ మీద ఆమ్లెట్ ఏత్ కోడీ గుడ్డు కొడితే ఆమ్లెట్ అయితది ఖచ్చితంగా!
ఇంకేం మరి
గ్యాస్ తక్కువతో గ్యాస్ పైసలు తక్కువ జేత్తది అ
అససరమే లేదు అసలు ఇగ ఇంకేం మరి ఫోన్ మీద పె తిప్పైనవ్ ఉడుకు అదే మీ కొడుకు బాగానే ఆగుతడు మరి మీ అ తమ్మగ ఆగుతడ నీ కొడుకు
ఆవకు సుక్కల్ సూపెడుతడు. వాట్ బాధ తట్టుకోలేకనే నేను జాయిన్ అయినా డ్యూటీలో మ్మ్ ఏమో ఎవర్కిత్తడో, ఎవర్ని యిస్కిత్తడో గా రాజుముండడు
నువ్వే అట్లా అంటే ఇగ మీ అ
నువ్వు వాళ్ళను పట్టుకొను ఉన్నాళ్ళు అలవాటు ఉన్నోళ్ళు కదా పిల్లల్ని
ఎంత అలవాటు ఉన్నా కూడా వాళ్ళ గూడ విసుకొత్తది వాళ్ళు కూడా కొడుతనే ఉండ్రు రో
కొడుతనే ఉండ్రు దగ్గర తీస్ కుటునే నే నిన్న బాధిన రోండు సార్ల ఎందుకో కొట్టినా వాన్ని గుర్తుకులేదు.
మ్మ్
నైట్ పన్నెండు సంది పండుకోవట్లేడు. నాగో నిద్ర ఘోరంగ తనీ పనుకోరా పనుకోరా నే ఎంతంటే ఒకసారి కూడా వాడు పడుకోట్లడే ఎతా పంకోనో సప్పుడేక్క పోన్ చతుట ఉ ఇంత లేడు వాడికి పోను
ఏముంది అన్నం తినిపితా ఉంటే ఫోన్ చూడు చూడని చూపెడితే అట్లనే అలవాటు అవుతంది
లేగా
అదే మరి అది మనం చేసిన అలవాటు మరి
ఇవ నిన్ డ్యూటీ పోతే ఉన్నారు కాబట్టి నేను సెల్ల అలవాటు చేసినా ఎందుకంటే మా అత్తమ్మ తిరిగి తినిపియలేదు మన అంత తినిపియారు కదా తిరిగి ఆ బొమ్మలు చూసుకుంటే అన్న కడుపు నిండది తినుకుంటుంటే అయిపోతుంది అనిపిస్తుది ఏ
అనిపిస్తా అనిక మళ ఒకేళ ఫోన్ లేకపోతే ఇంకా పిచ్చి లేపుతారు
పొద్దునాక చూడడు నైట్ పనుకునే ముందు
హ చూస్కు చూ చూస్కు చూ ప నిద్ర ఓతడే మాతను
హామ్ అట్నీ పడుకుంటాం
ఆ
మీ అత్తమను ఇద్దరు పోలా
మా అత్తమున్న మా ఆడపడ్చు
మీ ఆడపడుచు ఒక్క దగ్గర నే ఉందా
మా ఊరే ఇఊరే
మీ అడపర్చు కేమైంది
మా అత్తమ్మని తీసుకొని పోయింది
ఇందుకు మాయ ఎటు పోయిండు
మా మామయ వేరే మా ఏమంటారు మా రిలేషన్స్ వాళ్ళు చనిపోయళ ఇలా ఫైవ్ డేస్
మీ ఆయన ఎటు పోయిండు
మా ఆయన ఇంట్లో ఉన్న
పోదుగా
ఆయన వాళ్ళు తీసుకోచ్చ మా ఇప్పుడు వేరే చేపడ చెట్లా లేదు మందు జల్లాల దగ్గర ఉన్నారు వేరే ఊర్ల చెర్లు పడి తీసుకుంటాం
హ హ
హ
అంటే ఏంటి అద్దెకు లెక్కనా
సంవత్సర మూడు సంవత్సరాాల ఐదు సంవత్సరాలు అట్లా
ఆహ
తీసు కొరి చెప్పపిిల్లలు పోసి పెద్దదనాక బట్టి అమ్మి
మజే భరుూతయా మది
ఇరుగుతే ఈస అ కుసార్ల
కాంట ఎ క ఏం చెత చెప్పు
ఇడ్లు బాగా కొడతుాను అందుకు
ఆా
అన్నింటిని మ ఇస్తానులా అంటాను
ఆ అక్కడక్కడ కాంట ఉన్నది కాంట ఉంటే కాంట ఎక్కి కూర్చుంటాంండి
త మరి మీ కట్న్నా బానే ఇచన్నా
మాకు మాది లవ్ మ్యారేజ్ మ మదిగు
లవ్ మ్యారేజ్ ఆ
హ్మ్మ్
అబ్బో షాకింగ్ మేన్తో కొడుక ఆయన ప్రపోజ్ చేసిండ నువ్వు చేస
ఎవలో ఏమో
ఆ ఎవలో ఏమో అంటే
అంతముంది మా పేరెంట్స్ అనుకున్నారు చేద్దామ అని అంటే బాగాత్ర కూడా చేసుకున్నాం
అదే ఒ పిచ్చే పెళ్లిి చేసుకుని
ఒప్పించంటే ఏ వాళ్ళే ఎద వంతున్నారు వాళ్ళే మాట్లాడు
మీరు లవ్ చేసుకున్నారా
అంతే మాట్లాడుకో ముందు నుంచే ఇం ఎట్లయినా ఇక మీర బావయ కదా గాని చిన్నప్పటి నుంచి ఆ ఇద్దామని అనుకున్నారు కొత్తది అట్ట ఆగి పోయింది ఎందుకు ఎక్కు తను మరి
హ
మ బిడ్డ వల ఆయన కూడా ఇక్కడ మాతోనే వర్కు
వాళ్ళు అరేంజ్ ఏనా
వాళ్ళు కూడా లవ్ మ్యారేజ్ ఏ
వాళ్ళ సేమ్ అ మీ కాస్ట్ ఏనా
అంతేంట పైన దేవుడు అనుకున్నాడు మేము చేసుకున్నాం అన్నట్
అసలు కష్టం కదా అట్లా చేసుకోవడంంలో
ఇంకా వేరే క్యాస్ట్ అయితే కష్టం మీది కష్టం అమ్మా మాదేం కష్టం లే
లేనొల్లు ఎవర్ని లవ్ చేసి పెళ్ళి చేసుకోరు మెన్ ఓళ్ళ అందరూ పక్కనోళ్ళనీ చుత్తరు
హ
అడు మామేన బాగుంటాడు మామేన బాగుంటాడు ఆయనకు నాకుని పేరు పెట్టేండు వాళ్ళ నన్న దగ్గరనే దగ్గరు వాళ్ళ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా నేను ఆయన పట్టించుకోను
హా
అట్నే ఉంటది మెయిన్ వాళ్ళగా అందరిది
అంతే అట్లా అగు అట్లా అనుకుంటారు కాని అట్లా కాదు కానీ ఎందుకుమ్ మాది అట్లా అయిపోయింది
అదే నే మా అత్త అయితే బాగా సంబధపడేది మా అత్తమా ఏమో సంబరవడేది నా కోడలో నా కోడలు అనుకుంటా
ఆహా
నా కొడల్ ఎలి కొడ అదిస కోడలు వచ్చింది అది ఇంటికే రాదు వాళ్ళమ్మకాన్నే ఉంటదది
అయ్యో
అది లవ్ మ్యరేజే
ఆ
మీనాలవ్ మ్యారేజ్ ఏ అసలు మావోళ నింటికే పోను
నువ్ అమ్మలుంటివోవు
హ అది అత్తగారింటికి పోదు ఎప్పుడో ఒకసారి పోతా పండగకు ఒకసారి రెండు మూడు రోజులు ఉన్ వత్తగంత ఇక ఎప్పుడో ఒకసారి అది సలు పోదుమా ఇదే మా మేన భావాని పెళ్లి చేసుకున్నది వాళ్లా అవ్వగారిలో వెదిలిపోదు ఇప్పుడు పెళ్ళి అయింది ఒక మంత్ ఏమో ఉన్నది ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెన్సీ కదా లు చేయొద్దని ఉండనిచ్చ ఇల్లు డెలివర్ అయింది దాని బిడ్డకు వన్ ఇయర్ బర్త్డే అయిపోయింది టూ ఇయర్స్ పడదానికి నా కొడుకుంటే ఒక ఫోర్ మంత్స్ చిన్న్
ఆాహా
ఇప్పుడు వరకు ఉన్నది మన మా భవ జడో అక్కడనే ఉంటాడు పోయి వల్ల రామన్నది లేసి
రేది ఎక్కడది
అదే కదా షాక్ ఓ ఇగ మా మేనత్త ఏమో ఇది చేసుకున్నాయి పోవు నా కోడళ నైట్ కడు ఉండ అని ఈమా బాధపడుతుది
ఏం వర్క్ చేస్తాడు మరి మీ బావ అక్కడ పోయి ఉంటే ఎట్ల మరి వీళ్ళకి
ఏమో ఆయన ఎందుకుంటాడో నాకు అర్థమేం కాదు అసలు వాళ్ళని అయిన ఎప్పుడూ ఉంటాడో అయ్యో వీళ్లేమో డ లేదు ఏవన్న అడుగుతే వాళ్ళ అమ్మను అడుగుతారు ఒక ఊరే మళ్ళ
ఒక్క ఊరేనా
హా
ఒక్క ఊరే ఒక్క కాన్నే ఉంటారు అందుకే అమ్మగారి దా ఊరే అత్తగారి దా ఊరే కాబట్టి అ పోదు అయిపోయిందా కాలు కట్ చేయి నేను చేస్తా ఒక్క నిమిషం అయిన కా